హలో ఆ ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడే వస్తన్న ఉహు ఆగరాజుపల్లె దాట తిన్న నువ్వు
ఉహు ఆ తినల ఈరోజు టైం వేయలేక వచ్చేస
ఏం తెచ్చుకున్న
ఈరోజు టమాటా కూర ఏదన్న కూర ఉంటే ఏసిస్తారా
ఏమ నేను లేదుగా ఏదన్నా చూసి వేస్తా ఏం చేసిండ్రు టిఫ్ టిఫిన్ ఏం చేసిందొ కోర్లు ఏం చసిందా
అవును
ది
పొప్పు జె
నేను తిన్నా ఇంటి దగ్గరే ఉప్మా చేస్తే
ఆ అమ్మ చేసింది అన్నం తాలింపు నానోలందరూ ఉండా ఇడా టైమే లేదురా ఆహా ఏమి తినలేదు
ఆహా పాపం వాళ్లు కూడా నాలుగు రోజులు వచ్చిండ్రిగా
ఎన్ని రోజులు ఉన్న వాళ్ళు తిన్నా మా మొన్న వచ్చింది వాళ్ళ సాయంత్రం పూట కదూ వచ్చింది సాయంత్రం పూట రా వాళ్ళు వచ్చింది
మొన్న సాయంత్రమా అంటే నేనొచ్చే రోజే ముందు చిన్ర కొంచెం
నువ్వు ఫోన్ చేసావా అప్పుడే వాళ్ళు వచ్చిండ్రు బయటంగా రీఛార్జ్ అనేది వాళ్ళకి చెప్పి నేను ఇంగ పని చూసుకుంటా ఉన్నా ఉమ్ ఆ మరి
అదేలే ఆ
ఆ గబుక్కున అయిపోయిన
అంటే అది అయిపోయిందా మరి మొత్తం
నావి అన్నీ అయిపోయినాయి అమ్మాయి పుస్తకాలు ఇంకా మా అమ్మ చ చీరలు కొ ఏమో ఈ రోజు బాబాయోళ్ళు వస్తారంటా సాయంత్రం
ఏమి
మా మీద పడి ఏడవద్దు అమ్మో ఇంతలా ఇల్లు తీసుకున్నారు చూడ్డానికి
ఆహా
ఎందుకొత్తరో వాళ్ళందరు నాకు అదే అనిపిస్తది
అదే కదా ఓ మీ మీద పడి ఏడవడానికి వాళ్ళేమన్ ఇస్తన్నరా ఎంది
వాళ్ళు మాకియ్యాల్సింది పది లక్షలియ్యాలి
ఆ మరి అడగకూడదండి మేము ఇల్లు కట్టుకోవాలి అది ఇదని
అడుగుతున్న నేనడుగుతా మా నాన్నడగడు
ఆ నాన్నడగకపోతేలా రా మీరు ఊరుకోమకండి మీరడగండి ఆయనేట్టా అడగలేడు మరి
ఎంత అనేది కాదు అస్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు గదా అదేమన్నంటే పెళ్ళిళ్ళకి కట్నం కిందిస్తానంటాడు
ఆయనకేం పని అప్పుడే వాళ్ళకేం సంబంధం వాళ్ళియ్యడానికి ఏమిమ్మా మీ నాన్న లేరా ఏంది
వాళ్ళు బాగా చూసుకుని బాగా చేస్తున్నారనందరు చెప్పుకోవద్దు
అదే గదా
ఏమో రాత్రి ఫోన్ చేసాడు వస్తానమ్మా అందరము అనని
ఏం తిల్లు తీసుకుంటే వాళ్ళు ఏం రెంటు కట్టేది మీరు వాల్లేమన్నా కట్టుకుంటున్నరా
వాళ్ళంతే మా వాళ్ళు ఎప్పుడు మా పిన్ని బాగున్నట్టు బాగుండిద్ది పైకి మాట్లాడి
ఉంటే ఉంటరు ఇప్పుడు జనాలు పైన పైకున్నట్టే బానే ఉంటది ఆ
వద్దు మాకని చెప్పేదమ ఏమో రాత్రి నిద్రే లే రాత్రి కాళ్ళు పీక్కపోతున్నాయ్ ఆయాస్ నీరసంగుందో పక్క నా అసల కూపిరాడట్లా ఈడేమో కాసేపటూ పడుకుంటడు ఒక సౌండోస్తే అరుస్తడు అటు తిరుగుతుడు ఇటు తిరుగుతుడు పాపమణిపిచ్చింది ఇగ ఆ దెబ్బక్ ఏ సీ బిగించి ఏ సీ రూమ్ లోనే ఉంటడు ఇంక బయటికి రాడు ఏ సీ బిగిస్తే
ఉమ్ ఏ సి ఏ రూమ్ లో బిగిస్తుంరు
ఆటో రూమ్ లో
పెద్ద రూమా చిన్న రూమ్ లోనా ఆహ
మ్మ్మ్మ్ స్ట్రైట్ గున్నా రూమ్ కాకున్న క్రాస్గా ఉన్న వంటగదికి ఆ రూమయితే పెద్దది కొంచెం మరాజ్ ఆ ఆ రా తర్వాతొకసారి అన్నీ అయిపోయాక
ఆ నివ్వు గానీ రాపైనవనుకో ఇంగీసారి అస్సల్ పంపియదు
నువ్వు రాదని పిలువు ఇద్దరం కలిసోస్తాం ఆ పిల్లని పిలువు
వొచ్చి దాన్నుంచి పే
స్ మరి నాకు తోడు లేకపోతే ఎట్టోచ్చేది రా ఒక్కదాన్నే నేను రావాలనే అనుకుం రాత్రి కూడనుకున్నా పాపిపిల్లో చేసింది ఏళ్ళాలి ఖచ్చితంగా అదే నేను చెప్తాను ఇట్లా
చెప్తా నేనెందుకు చెప్పకుండ ఉంట
టెంపుల్ కాడు కదా వెళ్ళే సే వద్దామా నా నేను అడుగుతాను ఆమె రావాలనే రా ఒక్
అమ్ మొన్నదే అంటది చూడు పొద్దుగూకులు నువ్వేనా పోయేది ఒకసారా వచ్చేది లేదా అంటనా
హ్మ్
మళ్ళైనా అవునా అమ్మ ఎప్పటి నించో అంటుంది తిరనాళ్ళకి పిలువు అది ఇదని మీరే రావట్ల ఎట్ట ఇంటి దగ్గర కాదుగా గుల్ అవునులే కరెక్టే లే గానీ ఊల్లోనే కదా ఏముంది ఇటు నుంచి డైరెక్ట్ గా వచ్చినా
హూ అదే అట్ట వచ్చినా సరిపోయిద్ది అడుగు ఆ అమ్మాయి చెప్ప చెప్పినప్పుడు ఆ ఫోన్ చేస్తే వస్తా నా పిల్ల వత్తే నాకు ఇబ్బంది లేదు హ్యాపీగా వస్తా నువ్వు ఒక్కదాన్నే అయ్యే రాలేను
పిల్ల
తోడుంటే ఎట్టైన అది వేరుగద ఎవరు ఏమందుకు
వాళ్ళాయన
వాడు మోహన్లే వాడు కసాయి
అదే కదా
నే చెప్తాలే ఆ పిల్లకి ఫోన్ చేసి నిన్న ఎక్కడో తిరణాలకి పోయింది
ఏం తిర్ణాలా
ఏమో మొన్న తిరణాల పోయి మళ్ళీ ఏడో తిరణాల పోయింది నిన్న మళ్ళీ ఒంగోలు పోయి మళ్ళీ అక్కడి ఇక్కడ ఏదో తిరాణాలంటార వాళ్ళు గుడితరుపునేదో చేత్తరంట ఇక అందుకని ఆడికిపోయింది
అదేలే
ఇంకా సగం ఉన్నయి సర్దేను అవి సర్దాలంటే నావల్ల కాదు
కింద అమ్మాయి కానరాల
కింద అమ్మాయి కానరాల వెళ్ళలేదు నేను ఇప్పుడే పైకి వచ్చా టైం అయింది అప్పుడుకే స్పీడ్ స్పీడ్ నడుచు పోయి వస్తే కొంచెం దూరం అక్కడ ఆటో వచ్చేలకి ఇంకా గబిక్కిన ఎక్కా
ఆ మర్చిపోయినా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కిను
ఆడే
పెట్రోల్ బంక్ దగ్గరే ఎక్కినవా
పెట్రోల్ బంక్ కొంచెం ముందుకు నడిచి ఆడ వెనక ఆట వస్తుంటే చూసి ఆప్ పా
ఆ ఎంత తీసుకున్నరు ఆడికి ఈడికి ఆ ఏడ దిగిన ఇరవై యేలే అవును
కదు ఇరవై అయితే పోతే పోనీలే అని ఆటో ఎక్కి బ్రహ్మాండంగా రావచ్చు ఈ పా త ఇంటి దగ్గర కంటేను పెట్టాలంటే మనసు ఒప్పదు
చూడు మరి ఆడికి ఈడికి ఇంకా కొంచం తేడానే ఉంది
ఆ ఇప్పుడు ఆస్పటల్ నుంచి ఇంటి దగ్గర అంత ఉంది చిన్న బస్ నుంచి ఆ ఇంటికి వెళ్ళాలంటే కదూ ఉంది
అన్నా ఇరవై ఐదు తీసుకోండి ముప్పై తీసుకోవాల్సింది మామూల్గా మాట కానీ ఇరవైయే తీసుకుంది
ఉమ్ అప్పుడు అంటే ఒక మాట అన్డమే లోకల్లో ఎక్కడ్నుంచి ఎక్కడ్ ఆహా అట్లా తీసుకున్నప్ అప్పుడు లోకల్ ఎక్కడ్నుంచి ఎక్కడికి అయినా ఇరవై రూపాయలే కదా అని అడిగితే గొమ్మునా ఉంటారు వాళ్ళే
మరంతేగా
మనం అడక్కండా గొర్రెేలా ఇచ్చాం అనుకో
చిత్రమైన ఇంటిక వెళ్ళేటట్టు ఆంజనేయుని గుడి దగ్గరే ఎక్కు ఇరవైే తీసుకుంట్రు నువ్వు మళ్ళీ కొంచెం దూరం నడవ మాకు
ఇంగ నడవలేన్లే అయిపోయింది ఛాన్స్ ఉమ్ ఈడ ఆపరమ్మా కొంతమంది ఎప్పుడు నేను ఆంజనేయం స్వామి గుడి దగ్గర సాయంత్రం పూట ఎక్కిందే లేదు ఆ సెంట్ర్ కాడికి వచ్చి ఎక్కడమే ఎప్పుడు నడిచి ఎల్తా అక్కడి దాక ఎక్కడ ఆప్ త్వరగా మనం వెళ్ ప్చ్ అంటే ఎక్కువ రావు మనం వెళ్ళే టయానికి నేను వెళ్ళే టయానికి అయితే రావు అళ్లా ఆయన వత్తుంటే ఆయన తిట్టుకుంటా ఉంటుది ఆయన అసలు రావడం లా ఏం చేసేది ఏం చేసేది ఏం రా నిన్ననే పోయింది మా అమ్మాయి నేను ఒక్కదాన్నే సచ్చా ఇంట్లో అన్ని సద్ది మొత్తం దీసి రాత్రి పుస్తకాలు సద్దువుకోమని మా అమ్మ నాన్న చెప్తుంటే అక్కడ పెట్టండి అయ్యా అంట ఇంట్లో
ఆ ఆ
సూడు ఎంత కొవ్వో అదే అదే చజెప్పా మా అమ్మోల్తో ఈళ్ళు గీచురక్క లాగే
ఆ నిజమే
చుకుంటానే సేపించుకుంట్నా ఉంటారన్నా మనిషికి ఎంత బాలేదు ఏం అనేది ఏముండదన్నా నాకా డస్టు పడదని చెప్పి ఆయాసం అని చెప్పి సస్తున్నా గాని నిన్న నిన్నంతా దుమ్ము దులుపుతూనే ఉన్నాను
అవును
అంత దుమ్ము దులుపి జేత్తా ఉన్నాగాని సచ్చిపోయాను వీళ్ళ అంతా అన్నా నేను ఆ
ఆ క్యాబ్ చ్ కియా అలో బ్యాగ్ ఆ తీసుకోలా ఆచ్ ఆ రా
అవునా ఉండాలనుకుంటా తీసిపెడ్తా లే
ఆ ఉండు
తీసిపెడతా మాయ్ ఆనిక్కా గోరింటాకు గోపి మాయ్ ల అమ్మై అమ్మై కి జెప్పు
ఎందుకు ఎందుకు?
పెట్టుకోవాల్రా పెట్టుకోవాలి
ఏమి ఎక్కడికి ప్రిప్రేసన్ ఎక్కడికి క్యాంప్ వేసినా స్ ఆ ఆ ఆహా ఓకే ఓకే ఆ
ఆ పిల్లని చెప్ప పెట్టడు దొంగతనంగా అన్న వస్తది కదా పెట్టుకుంటే
ఆ నువ్వు ఫోన్ చెయ్యకూడదు
నేను చేస్తా ఆ పిల్ల అసలు ఒక్కసారి ఒక్కసారి కూడా రిటర్న్ చేయలేదు రిటర్న్ కాలే చేయలేదు ఎప్పుడు చేసిన అందుగాని చెయ్యట్లా మా అమ్మ కమ్మలు మా అత్తలు మా పిల్లలకి ఇచ్చింది
ఆహా ఎందుకు ఆహా
ఎందుకు మన బబ్బీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్టుకుంటారులే అని చెప్పి తీసి పెట్టింది ఏమేమో మా పెద్దమ్మా ఆహ ఈ అమ్మాయికి లేదు ఈ అమ్మాయికి కూడా రెండు టాపులు తీసి పెడితే మా అమ్మ వద్దులే అని ఆ పిల్లకి ఇచ్చిందని చెప్పానని
ఆ మరి చూడు ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చేది
అదే ఇగ ఇగా మనం ఎందుకు అంత ఎక్కువ ఇచ్చేది అంటే ఎవరో వేసుకున్నారులేమో అంటే మా అమ్మ వద్దులేమ్మా వీళ్ళ ఎవరికన్నా ఇద్దాం అందుకని పోముర ఏ అమ్మ మర్చిపోకుండా ట్రై చేయండి ఇది
సరేలే తప్పే ముందు మధ్యాహ్నం టైమ్ లో చైనా నువ్వైనా కోసుకోవచ్చుగా
అవును లేకపోతే మేడం వాళ్ల పెద్ద మేడం వాళ్ళ
ఎందుకంటే నేను చెప్పేది ఒకటిను మ్యాంగోస్ ఏ ఎందుకు మా అది ఎవరికి అది ఇది పలనోలకు అంటే ఆ మీరు కోసియాల్లా వచ్చి కోసుకోలేదా అది ఇది అనింది పెద్ద మేడం
సరే ఎవ్వరు లేనప్పుడు ఇన్ఫామ్ చెయ్యి నేను
ఓ మాట అడిగి ఆ అంట కోసుకుంటు కోసుకోం అంత అంతటి తోటడువసమైన ఇబ్బంది లేదు పెడతాన మామూలుగా ఎంత మధ్యాహ్నం టైంలో అన్నం తిని అన్నం తిని పది నిమిషాలు ఉంటావు కదా ఆ టైమ్ లో రా కిందికి అప్పుడు వచ్చి మమ్మల్ని అయినా క్యాక్ ఆ మమ్మల్లైం కేయాక లక్ష్మి మా ఇటు పోద్ద అను
ఉహు
కొందాం
సరే మళ్ళీ జెస్తలే
సరే సరే